హలో ఆ వవినిపిస్తుందరా ఇప్పుడు ఏదస్తాను
పాల ఇతను
ఆ తిన్నావా ఆనం
తినలే మధ్యాహ్నం పొద్దున్న తిన్న తినాలిదు ఇప్పుడు
ఉహు మీరు ఇప్పుడు ఉగాదికి ఉగాది కప్ అప్పలు చేసుకుంట్రా
చాలు చేతం
ఆ గవ్వే అంటాన్న ఇప్పుడు ఊరికో తీర అంటారు ఆ కొంతమంది భక్షలు అంటారు కొంతమంది బూరెలు అంటారు డిస్టిక్కో పేరువేటిల్ళ వాటికి ఇ
నిజంగా
ఉమ్
తీసుకుంటాం ఉగాది పచ్చడి చేస్తాం ఇక్కడనే ఉంట ఇగ ఒక్క రోజు పండగే గదా
అలయితే పోతే అరవే తోరణాలు అట్టుకుంటారా ఇంటికి
ఆ తోరణాలు కడతాం అన్ని ఏత్తం బండ్లు కడుక్కుంటాం కంకణాలు కడతాం పూజలు చేస్తాం అన్ని ఉ
నువ్వేనా మీ అత్ అత్తమ్మనా అంటే నీకు చిన్న బాబు ఉన్నాడు గదా
అత్తమ్మ అత్తమ్మ చేసుకుంటది అత్తమ్మ చేస్తాది హ్ ఇగ మనం వీలైనవి మనం చేస్ సం వాళ్లు వీలైన వాళ్ళు చేతరు
ఉమ్ అదే కొంచెం హెల్ప్ చెప్తావా ఆమెకు
చేస్తా చేస్తా
పై చూడాలి గదా ఒకవేళ చేయకపోతే మళ్ళ మనల్ని అంటారు జేయాలే అని
అవును
ఈ మీకు హో హోలీ కి ఏమన్నా అక్కడ దగ్గర్ లో జాతర ఉంటదా నరసింహస్వామిది ఇట్ స ఇట్ సైడ్ ఉన్నాయి రెండు మూడు ప్లేసులల్ల హోలి హోలికి ఉంటది నరసింహస్వామిదే
మాకే లే ఎం లేద్
ఆ ఇట్ సైడ్ ఉంది అట్లా త్రీ డేస్ ఫైవ్ డేస్ అని మీ ఊరి దగ్గర ఏం జాత్ జాతర ఆల్ ఉంటాయా ఏమన్నా భై అ అమ్మి భై అ ఆహా
ఉమ్ ఏం ఉండవు
మీరు ఇగో మీరా ఆ ఆహ ఆ వేములవాడ ఇట్లా అన్ని జాతారలు తిరుగుతారా
ఆ పోయినాం రీసెంట్ గానే పోయినాం రీసెంట్ గా మా కొడుకు ఎంటికలు తీసినం మేము
హ్మ్మ్ మెడారన్నికి వేరే విలేజ్ మీరా డైరక్ట్ మేడారనీకే పోయిళ్ళ
కొనీ అన్
ఎన్ని డేస్ ఉన్నారు త్రీ డేస్ స టూ డేస్ ఆ
ఈసారి టూ డేసే ఉన్నాం ఎక్కువ ఉండాలే ఇగా బాబు చిన్నగున్నడు గదా
ఉహు బాగా రష్ ఉందా
ఫుల్లు మీరు వొయ్యిలా
మేము ఇగ ఉ మేడారం పోలే గాని అట్లాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న ప్లేసులు ఉంటాయి కదా ఆ అక్కడికి ఎళ్ళినం ఊ మేం గుడా టూ డేస్ ఒక రోజు అయ్యి నిద్ర జేసి తెళ్ళరీ దర్శ్ తినేసి వచ్చినం మేడారం మరి చిన్న బాబు ఉన్నడు కదా వేహికిల్
వెహికిల మాది మాదే మాక్ కొన్ని డీషో
ఆహా గదే గ బాబుకి ఇబ్బంది కావద్దని గుడ్ గుడిసే ఏసుకున్నారు అక్కడ లే అక్కడేమన్న దొరికినయా
లేదు ఏసుకున్నం మేమే అన్ని తీసకపోయి ఏసుకున్నం
ఆహా
తీసుకపోయినాం అన్ని పట్టుకొని పోయినాం పరదలు అవి ఇవి అన్ని వట్ కట్టెలు అన్ని
ఆహా మేము కూడా అట్లనే పిల్లలు ఉన్నరని కట్టెలు పరదలు అన్నీ తీసుకొని పోయినాం మంచు చలికాలం లతయి కదా మేడారం జాతరా
ఊ
పిల్లలు ఉన్నారు మంచు వడద్దు అనేసి
ఉమ్
ఊ
వేములవాడ జాతారకు అట్ల అట్ల పోను పోయరాను పోతరా నిద్ర చే తర
వేములవాడ కు నిద్ర చేసినము ఒక నిద్ర
ఊహు మేము కూడా ఇద్దరు అప్పుడు ఎంటికలు అక్కడ వేమలవాడ జాతరలోనే ఇచ్చినాం
ఊ
ఆ నిద యేష్ణ మేము ఎట్లా అంటే శివరాత్ తి శివరాత్రికి వెల్ తంకా చితాంగ ప్రతి శివరాత్రి కి
ఆహా కొంతమంది ఎట్లుంటది అట్లా మొక్కుకు సర్లే
ఆ ఏ మా అత్తమ్మ వాళ్ళ ఇట్ల టైప్ పత్త మేము
హ పోతమ ఎం కాక
అ
మేమి ఈ సారి ఎక్కువ ఉండలె ఇక బాబు చిన్న పోయిన సారి అయితే త్రీ డేస్ ఉన్నాం మేడారం మేడార వేములవాడ మేడారం ఇక త్రీ ఇయర్స్ కు ఒకసారి వస్తది కదా
ఆ గదే ఇప్పుడు మేడారం పోనోళ్ళు ఎవరి ఊర్ళ దగ్గర వాళ్ళకు ఒక దగ్గర సమ్మక్క జాతరని పెడతరు కదా ఆహా ఆ మేము ఎ ఎప్పుడు మేడారం ఎల్లల మా డిస్టిక్ట్ దగ్గర ఉన్నది కాబట్టి అటే వెళ్తాం అ లేదు మేడారం పోవాలి పక్క అనుకున్న వాళ్ళు అటు పోతారు
మేడారం ఎట్లు మాకెల్లి చాలా మంది మేడారమే పోతారు మా సై ఏడు
ఓహ మీకు ఎవరికన్నా బంగారం జొకిచ్చిళ్ల పాపా పుట్టేనా
ఆ బాబు కొక్కనికె ఎంటికలు ఇచ్చినమ్ ఇక మళ్ళ అది రెండు
ఆహా బట్ కొత్త బట్ట
తీసుకున్నం తీసుకున్నం కొత్త బట్టలు తీసుకున్నాం ఆ బట్టలు వేపిచ్చి జోకిచ్చినం వేములవాడ కాడ కూడా తీసినప్పుడు అప్పుడు కూడా కొత్త బట్టలే ఇగ పుట్టు ఎంటికలు అంటే కొత్త బట్టలు కన్ఫామ్ కదా ఏయ్
వచ్చిండ మరి ఇ
మేనమామ లేడు మాకు మా ఆడపడుచు వాళ్ల గా
ఆహా ఇగా ఎవరో ఒకరు అట్ల మామ వరస అయినోళ్లు పట్టాలి అ ది కదా
అవునవును పట్టుకున్నా
ఆ ఇంకా
తొందరనే పోయిచ్చినం ఈసారి దగ్గర మేడారం దగ్గరికి వచ్చినంక పోయినం
ఆ కరెక్ట్ జాతర టైమ్ అప్పుడే పోయిల్ల అయితే ఇప్పుడు కొంతమంది చిన్న పిల్లలు ఉన్నరని ముందు పోతరు లేకపోతే పోతే జాతర అయిపోయినంక పోతరు
అ మేం కూడా అయి పోయినంక నే పోదాం అనుకున్నాం కానీ ఇగ అయిపోయినంక పోతే మంచిగుండది కావచ్చని ఇగ మళ్ళ
ఆ ఇప్పుడు ఎట్ల కొంతమంది రష్ బాగుంట ఉంటరని భయపడుతరు
అవునవును కని ఆ రోజు పోయిన కానీ కొంచెం దర్శనం మంచి గనే అయింది
ఆ హ మరి ఫోన్ లల్ల ఇచ్చిళ్లు కదా మేడారం వెళ్ళిన బస్సులు ట్రక్ అయినయ్ అని
ఆ ఇచ్చిళ్ళు ఆ అంటే ఆ రోజు మేము తెలి ఈ రోజు దేహన్ దేవత వచ్చిందనుకో మేము నెక్స్ట్ డే పోయినం అన్నట్టు
ఆ ఆ రే పస్టు సమ్మక్క అత్తదసార క్కత్తద ఆ ఆహ సారక్క తల్లి సమ్మక్క బిడ్డనా మ్
తర్వాత సమ్మక్క
మీరే పోయిల్లా ఇంక ఎవరన్నా వచ్చిళ్ల
డీసీఎం లా ఇగా మా ఫ్యామిలీ వరకు మా ఆడపడుచు చు మేము మా అమ్మ వాళ్ళు
ఆహా అట్లా వేయిల్లా
మా చిన్నత్తయ్యోలు వాళ్ళు గిట్లా ఉన్నారు
ఉం
స ఇన్ని రో మళ్ళీ ఇప్పుడు ఎట్లా పోదు ఇప్పట్లో పోము ఇక మళ్ళ త్రీ ఇయర్స్ కు ఊమ్ ఉం ఏంచేత్తలు ఇంకా ఫోను ఇట్లా మస్తు ఇబ్బంది ఉన్నది కదా
ఇట్ల కాల్స్ మస్త్ అంటే గోరంగ ఇబ్ బంది మా చెల్లెకు ఉంది ఆ తను కూడా భయపడుతంది అసలు నేను ఇక కాల్స్ చేయేవరికి అని భయపడుతంది ఎందుకు ఇట్లా మాట్లాడు అంటే కొంచెం వీటికి టైం కావాలి ఆ వస్ ఆత్ర ఆ ప్రాజెక్ట్ అంటే మనము ఎప్పుడంటప్పుడు చేసుకున్నాం మన వీలుని బట్టి ఇది నైట్ టైమ్ లో కాల్ చేయాలంటే వాళ్లు ఎదో ట్టోలు మన కోసం పడుకోకుండా ఉంటరా
రాలే అని
ఊమ్ జెబ్ ఇబ్బందే ఉన్నది కొంచెం మళ్ళీ ఇప్పుడు నెంబర్స్ ఇప్పుడు మన ఫస్ట్ వాట్సాప్ ఇట్లా చాట్ చేసుకున్నద్
ఆ మళ్ళ ఇప్ ఇప్పుడు నీ కుదిరినప్పుడు నాకు కుదరది టైమ్ నా కుదిరినప్పుడు నీకు కుదరది
ఆ పోనీ అని డైరెక్ట్ కాల్ చేత్తే ఒక్కొక్కసారి ఇనబడది
అవును
ఊమ్
ఇనబడదు ఇది డరక్ట్ ఏమెన్ ఫస్ట్ మాట్లాడుకున్నంక తర్వాత చేయలే మళ్ళ డిస్కనెక్ట్ అయిపోతది ఊమ్
ఇంకా
ఇం కద పాలియ్ మీయె ఏంజే తన్ మీ సారేం జెస్సరు, ఆటోదొల్ తడ, ఉహు అ
ఆటో మళ్లీ జొనా ఇట్ల ఎవన్నా అన్ని పంన్లక్ ఒ తరు వ్యవసాయం ఐన ఎదైన మీ మీ హస్బెంన్ స్ ఆహా ఆహా
హ వేరే చెల్లల్ల వేరే లేబర్దోని పట్టించి హైద్రాబాదుకు, కలకత్తకు అట్లేస్త
త్తద ఆహా చేపలు మీరే వడతర పట్టుకొచ్చినవి తీసుకెళ్తారా లేపోతే ఇట్లా కొనుక్కొని వేరే దగ్గరికి పంపిస్
చెర్లల్ల వల లేసి పట్టిస్
ఆహా
ఉ ఉ పట్టి వచ్చి వాటికి ఐసేసి ఇగ ఇట్ల కొంత మంది అమ్మాన్నె అమ్ముతరు కదా ఊర్లల్ల బేరగార్లు, వాళ్ళవ్ వొత్తం ఇక బాగా చానా ఉంటే హైద్రాబాద్ కు కలకత్తా కా అట్లెత్త
కద
ఆ ఓకే